హలో
హలో హలో చెల్లి హాయ్ ఏంచేస్తున్నావ్ నువ్వు ఏం లేదండి ప్లేట్ వాష్ చేస్తున్న అవునా ఏమి ఇప్పుడు తిన్నారా ఫుడ్డు
ఆ అండి
ఉమ్
తిన్న ఇంకా ఫేట్ వాష్
ఆ అవునా మీమే దండి ఇప్పుడే నేను ఫుడ్ తిని ఇంకా మా అసైన్మెంట్ రాసుకుందమ ని బుక్ చేస్తూ నేను అట్లా మీకు ఫోన్ చేశానండి అంతే
ఆహ వేస్త రంటిచారండి
అలా అసైన్మెంట్ అండి హ్మ్ ఇంకా అవ్వలేదురా ఇంకా రాస్తూ ఉన్నా ఇంకా అవ్వలేదు ఉమ్ ఇంకా ఒక క్యూషన్ లాస్ట్ ఇంకా ఒక్క పేజ్ ఉందింతే
ఒకే ఒకే ఎప్పుడుంది సబ్మిషను సబ్మిషన్ ఎప్పుడుందిరా
అదే
సర్మిషన్ ఎప్పుడుంది
అ
హలో హలో హలో హలో ఇన్ పాడుతున్నాలేదారా
అన్
ఓకే ఓకే ఇంకా ఎంట్రా ఎమ్ తిన్నవ్
జల్ది అ
హలో రె పడుందా
హలో
హలో
అ హలోఓ ఇప్పుడు ఎనిపిస్తుంది దే
ఏ
ఆద్ ఏసుడాలే తిన్నాను
ఒకొక్క
చెప్పలే ఏం చేస్తున్నారు నాకు ఏదైనా సినిమా స్ చూసింటే చెప్పొచ్చు కదా
కపుల్ ఫ్రెండ్ చూసారా కూప్లై ఫ్రెండ్స్ జీతెలుగు వెళ్లి చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రీసెంట్ ని కుట్టినట్టు చూసిండే ద దిట్లో అది చాలా బాగుంది ఆ
ఓకే ఓకే కానీ వేరేతే ఏమైన్నా మంచి స్టోరీస్ ఉంటే చెప్పచ్చు కదా నేన్ను
ఓల్డ్ మూవీస్ చూసారా ప్రియా ప్రియరాలు సంథింగ్
మండి పాత మోబిల్ కదా
ఓకే ఓకే ఏది
అవన్నీ మళ ఏవంటే చూసాం మీ మీకు మీమైతే ఒక ఐదేదాం స్కూల్ స్టోరీ ఎప్పుడనా చూసారా లైక్ ఏదనా స్కూల్ మూవీస్ అట్లాంటివి ఇవన స్టోరీ మీరు చూసారు అని అడుగుతున్నా
ఆహో లేదండి
అక్క నేను ఒకసారి చు నేను ఒక స్టోరీ చెప్తాం ఇదేదండి ఫస్ట్ ఓపెన్ చేస్తే ఒక స్కూల్ ఓపెన్ చేసేస్తారు స్కూల్ కాదంటే ఇక్కొక్క కాలేజ్ దీని చిన్న పేరు పాఠశాల అని యూట్యూబ్ లో దొరుకుతది చూస ఇన్న రా ఎప్పుడన్నా చూసారా
ఆ పేరుయింకా అండి చూడలేదు
అంటే ఆ సినిమా చూసావా ఎప్పుడన్నా
ఆహా లేదు రా పేరున్నా అంతే పాఠశాల అని చెప్పి చూడలేదు చూడాలి అనుకున్నా అ
తెనే అంటే వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయినా వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఉంటారు కదా ఆ అది ఓపెన్ చేస్త గ్రాడ్యుయేషన్ దా ఓపెన్ చేస్త గ్రాడ్యుయేషన్ చేసుకుంటారా వీలు టోటల్ ఫైవ్ నెంబర్స్ ఫ్రెండ్స్
హ్మ్మ్
ఒక ఇ ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఆ వాళ్ళ ఎంతా ట్ ఆ ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అది అయిపోయినాక పో గ్రాడ్యుయేషన్ అందరు అయిపోద్ది ఇంక గ్రాడ్యుయేషన్ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు అయిపోతారు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ రోజే హాస్టల్ వేకెట్ వాళ్లు అందరు వెళ్లిపోయిన వీళ్ళు ఒక వన్ టూ డేస్ ఉండి తర్వాత వెళ్తారు ఆ ఓ వెళ్తార వెళ్తార అనుకున్నా వెళ్ళ వాలా ఫేవరెట్ ప్లేస్లో కూర్చోయింటారు ఆ కాలేజ్ ఫేవరెట్ పస్ లో ఇంకా అయిపోయింది అయిపోయింది కదా అది ఇది అ కుంటుంటారు
అ
పోయినాక ఇంక అందరు ఏమనుకో వాళ్ళు సార్ వస్తాడు అప్పుడే ప్రిన్సిపల్ సార్
ఉ
మేము కూడా ఇట్లే కూర్చున్నా మా స్కూల్ డేస్ లో అది ఇది అంటే కొన్ని మెమరీస్ షేర్ చేస్తూ ఉంటారు
అ
షేర్ చేస్తుంటే అప్పుడు సార్ ఒక ఐడియా ఇస్తారు ఎందుకు మీరు ఇంకా మీకు వేరేది ఎత్తన్ చేయడానికి ఉండే టైం ఈ గా గాప్లు మీరే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి అని అంటారు
ఓకే
అందరుతో ఇంకా ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కదా వాళ్ళ ఫైవ్ మెంబర్స్ ఊళ్ళకిళ్ళు పోదామని అందరు ప్లాన్ ఏసుకుంటారు ఆ అందరు రెడ్ అయితారు అందరు వస్తారు దాంట్లో ఒక ముస్లిం అమ్మాయి ఉంటది ముస్లిం ముస్లిం అమ్మాయి అంటే ముస్లిం అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఆ ఒ ఆ ఒప్పుకోర ఇందాకే ఇంక సర్లే తను రాదని ఇంక అందరూ ఇంకా క్యాన్సల్ చేసేద్దామని సైలెంట్ అయిపోతారు
ఉ
క్యాన్సల్ అయిే ఎంటి అయిపోతుంటే వాళ్ళమ్మ సార్లే మీ ఫ్రెండ్స్ అందరు నీకోసం వెయిట్ బాధపడదు నువ్వు వెళ్ళు అని చెప్తారు
ఉ
సరే సరే అని వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంక వీళ్ళందరు హ్యాపీ అయిపోతారు
ఊ ఓకే
ఇకా అందరు చీటిలు రాసుకుంటారు ఒక్క ఊరు ఒ ఒక్కొక్క పేళ్ళ ఒక్కొక్క ఊరు వాళ్ళది రాసు తీసుకుంటుంటారు
ఉ
రాసుకుంటుంటే ఫస్ట్ పేరు వచ్చేది రాజా అదే రాజు గోదావరి అని వస్తుంది అంటే వాళ్ళందరు ఫస్ట్ గోదావరికెళ్తారు ఆ చ్చి రాసుకొని దాంట్లో పడేస్తే ఒకరు సెలెక్ట్ చేయాల సెలెక్ట్ దాంట్లో ఫస్ట్ రాత్ గోదావరి అని వచ్చింది సర్లే అందరు అందు రాజు గోదావరి దగ్గర పోతారు గోదావరి ప వాళ్ళ ఇంట్లో ప కొన్ని రోజులు ఉండి అక్కడ ఎంజాయ్ చేయడము అదంతా అయిపోద్ది అట్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు సాాంగ్ లో ఉంటది ఆ గ్యాంగ్ లోనే ఒక అమ్మాయి ఆ దాంట్లో ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటది
ఉహు
ప్రేమిస్తూ ఉంటారు ఏదేబ వా వా కన్ఫెస్ చేసింటారు
ఆ
అ కనిపేస్ చేసినప్పుడు వాళ్ళ అంటే ఆ పిల్లో వానికి ఇష్టం ఉండదు ఏదో ఆ టైం కొప్పుకైతడుకని మళ్ళా ఇష్టం ఉండదు అట్లే మల్లే ప్రతి ఒక్కరు ఇంటికి పోతారు వాళ్ళు ప్రాబ్లమ్స్ చూస్తారు వాళ్ళు ఫేస్ చేస్తారు మళ్ళా ఏమేమి జరుగుతది చూస్తారు దాంట్లో మధ్యలో ఇంకొక ఫ్రెండ్ కలుస్తారు ఆ ఫ్రెండ్ దాని క్యాన్సర్ ఉంటది ఇంకొక కొన్ని రోజుల్లో చచ్చిపోతనన్నగా లైఫ్ బా ఎంజాయ్ చేస్త మనం చూస్తే ఇంతస్ ఫీల్ అయితాం కదా అని చూస్తరు సో అట్లా ఉమ్ చలకని అప్ అండ్ డౌన్స్ ఒక్క ఒక్క ఇంటికి వెళ్ళిన అప్పుడల్లా వాళ్ళు ఒక్కొక్క స్టోరీ నేర్చుకుంటారు ఒకళ ఇలా ఉండాలి అని నేర్చుకుంటారు అలా బాగుందండి చూడండి ఇదేదో ఎప్పుడైన టైం దొరికితే చూడు బాగుంటది సినిమా
ఆ అండి చూస్తాం ఏ ఏ దాంట్లో అవైలబుల్ ఉందండి ఇది
అవైబల్ ఉంది పాఠశాల అనుకుంటాను వచ్చేస్తది
ఉ సరే ఫ్రీ ఇప్పుడు వీకెండ్ ఎలాగ ఫ్రీ ఉంటాను కదా అప్పుడు చూడు
కథా పాఠశాలను నువ్వు బాగుంది చూసేయి
సర
నిర్మలా కామెంట్ మా అ బాగున్నాయి ఫ్రెండ్ స్టోరీస్ అన్న వస్తాయి బాగుంటాయి
కొంచెం ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇప్పుడు చదువుకుంటన్నాం కదా కొంచెం మంచిగా కనెక్షన్ అవుతుంది
కనెక్ట్ అయిపోతము
ఉమ్
అద ఎక్కువ కనెక్ట్ అయితే ఎందుకంటే ఫ్రెండ్స్ చేసిన చిలు పనులు మనం ఒకసారి కనెక్ట్ అయిపోతాం కదా
ఈవన్ కొన్ని మెమోరీస్ గుర్తుంటాయి వాళ్ళతో వా ఎగ్జాక్ట్ వాళ్ళు చేయలేం వాళ్ళు చేయకుండాను అట్లీస్ట్ మనం చేసిన దీంట్లో అట్లీస్ట్ గుర్తుంటాయండి కలిసి తినడము వండుకోవడము రెడీ అవ్వడము డాన్సులు చేస్తు
అవును
ఆ బాగుంటుంది
అంటే ఇంకా అట్లా అన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా అవే చూస్త
ఉమ్ ఉమ్
ఓ
నేను ఏదైనా మూవీ చూడాలి అనుకుంటున్నానండి చూడాలి నైట్ ఏమైనా కుదిరతే
బట్ ననయితే సజెస్ట్ చేస్తా బాగుంది ఇంకో ఉంది కానీ మూవీ పేరు గుర్తుకు రావట్లేదు ఏదో ఉంది సేమ్ అంటే అది అది తెలుగు సేమ్ ఇట్లాంటేది అది స్కూల్ లవ్ స్టోరీ ఇది గ్రాడ్యుయేషన్ వాళ్ళది అది కూడా బాగుంది కానీ ఏద సినిమా పేరనా కాలేజ్ లక్ మంది మా ఇది కాలేజ్ది
ఆ
ఇంకొకటి ఇంకొకటి ఉంది అది సినిమా పేరు గుర్తు రావట్లేదు అది కూడా చాలనా బాగుంది అది కూడా అదయితే ఇంకా స్కూల్ మెమోరీస్ కద ఇంకా బాగుంటది వాళ్ళ అందరూ హంపి ట్రిప్ కి వెళ్తారు ఆ హంపి ట్రిప్ లో ఆయన అప్ అండ్ డౌన్స్ వాళ్ళు కొట్లాడతారు కలుస్తారు ఒకరు మ ప్పుడు మారతరూ
స్టోరీ ఏదో విన్నట్లే అనిపిస్తుంది గానీ
చూద్దాం నాకు మూవీ పేరు గుర్తుకు రా గుర్తు రావట్లే సేమ్ నాకు కూడా అందులా బాగుంది అది కూడా బాగుంది
చూస్తాం ఉందండి ఫస్ట్ దీన్ని కంప్లీట్
పాఠశాల చూడండి కంప్లీట్ చేయండి మళ్ళ నెక్స్ట్ ఏధన మూవీ ఉంటే నాకు కూడా చెప్పండి
ఉ
ఇకా ఏం చేయాలంటే మీకేం వర్క్స్ లేవా
ఉండండి ఒక అసైన్మెంట్ ఇంకంప్లీట్ డే ఉంది చేయ్యాలిరా నిన్న నిన్న స్టార్ట్ చేసాం ఇంకా కుదరలేదు
ఉమ్
చేయాలి
ఆ అంతేలి సరిపోద్దు అట్ల అయితే
అది కంప్లీట్ అయిపోతే ఇంకా అంత వర్క్ ఏం లేదు ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇప్పుడు ఈ ప్రస్తుత అ ఉమ్
ఇంకా అందరు ఎలా ఉన్నారు పండుకి వెళ్తున్నారా ఇంటికి
ఆ అండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు
మీరు వెళ్లేేద అన్నమాట ఇంకా మీరు వెళ్తారన్నమాట అంటి
అవుండి చూడాలి
సరేనండి అట్లయితే మళ్ళీ పాఠశాల మూవీ చూడండి బా్
ఆ తప్పకుండా అండి బాయ్
బాయ్